ఎప్పుడొ చెప్
ఎంత తిన్నారండి బాగనే గట్టిగా నే తిన్నార
మీ వాయిస్ బ్రేక్ అయితుంది
బానే
ఇంగా డిన్నర్ చేయలేదండి చెయ్యాలి డిన్నర్
దుకండి
ఇంకా టైం కాలేదన్ డి టైమ్ ఎంత ఐతుందిప్పుడు ఇంకా హాఫ్ నవర్ తర్వాత చేస్తామండి డిన్నర్
హఫేనవర్ తర్వాత చేస్తారు
అవును
నైట్ పూట డిన్నర్ కి
నైట్ పూట ఇగ మా మమ్మీ ఏదో ఒకటి చేస్తదండి
ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారు తినడానికి
నాకు కూడా తెలియదు ఇంకా నేను చూడలేదు ఏం కుక్ చేసిందో చూడాలి వెళ్ళాక
మీరేం తింటారు తినాలి అనుకుంటారు నైట్ డిన్నర్
ఇం ఇంట్లో ఏది ఉంటే అదే తినాలండి, స్పెసిఫిక్ గా నాకు ఇది కావాలి అని ఏక్కువ ఇప్పుడు క్రేవింగ్స్ అయితే ఏమి లేవు ఎప్పుడు ఏది తినాలనిపిస్
వయిస్ రావట్లేదు మీ వాయిస్ రావట్లేదు
ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటా, ప్రస్తుతానికి ఏం ఏది ఉంటే అది తినాలనిపిస్తుంది, ఏం స్పెషల్గా వండుకొని తినాలనిపియట్లేదు
వాయి
ఇప్పుడు ఓకేనా
కొంత ఇప్పుడు
మ్ ఏమన్నా మూవీస్ చూసారా ఈ మధ్య
ఏమండి
మ్
చూసానండి
ఏ మూవీస్ చూశారు
అనిమల్ మూవీ చూసాను
దాని గురించి ఏమనా చెప్తారా కొంచెం
కాణంది ఆరమస్ినట్ చూస్తార
లేదండి
మీరు చూడరా ఎందుకండి మీరు బాటుగాద
లేదండి
చూడండి ఎప్పుడైన ట్రై చేయండి
చెప్పండి ఆన మీగా అంటేది ఏదన్నా ఆని మీగానీ ఇదాంటి స్టోరీ చెప్పండి
ఆ మీరు లైక్ సైలంట్ వయిస్ చూసినరా
చూడ లేదండి
చూడండి ఎప్పుడైనా వెబ్సైట్కి వెళ్ళి, సైలెంట్ వాయిస్ అని కొట్టి చూడండి మూవీ వస్తుంది, ఫుల్ మూవీ బాగుంటుంది మూవీ
ఓకే అంటే దాని స్టోరీ చెప్తారా కొంచెం
స్కూల్ లైఫ్లా ఒక్కాబ్బాయి ఒకమ్మాయిని ఎడిపిస్తాడు, అమ్మాయికి మాట్లాడడం రాదు మాటలు రావు, మాటలు వినపడవు, అలాగే అమ్మాయి కొంచెం లైక్ హ్యాండిీక్యాప్ట్ గు అమ్మాయిని బాగా టార్చర్ పెడతాడు, పెద్దగా అయినాక పెద్దగా అయినాక రియలైజ్ అవుతాడు, అమ్మాయిని మళ్ళీ చూసి, అమ్మాయిని బాగా టార్చర్ పెడతాడు పెద్దగా అయినాక రియాలైజ్ అవుతాడు అమ్మాయిని మళ్ళీ చూసి అమ్మాయితోటి రిలేషన్షిప్లొ లవ్ లొ పడతాడు కాకపోతే ఆ అమ్మాయి భయపడతాది అబ్బాయితోటి ఈ అబ్బాయి ప్రతి